బాగున్నార అక్క
ఆ బాగున్నావండి మీకు బాగున్నారా
ఆ బాగున్నా అక్క ఏం చేస్తలో
ఏం లేదు కాలినే
తిన్నార అన్నం
ఆ మధ్యాహ్నం తిన్లీ పొద్దుగాలు తిన్నాం
ఇప్పుడే వాతెర్మెలోన్ కోసుకొని తిన్నామండి
అవున ఊరికి వెళ్లిసి ఎప్పుడూ వచ్చిండు అక్క
మేము నిన్ననే వచ్చినాం మొన్న వెళ్ళాము నిన్న వచ్చాం
అవునా ఏం చేస్తారు అక్క మీ దగ్గర ఇంకా
మా దగ్గర ఏముంది పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తారు మేమైతే ఖాలీ
బ్యాంక్కి వెళ్ళడం లేదా మీరు
ఆ బ్యాంకు కు మొన్ననే మీటింగ్ ఉంటే వెళ్ళేసి వచ్చిన వెళ్ళాలి బ్యాంక్ ఈ రోజు ఉండే బ్యాంక్ క వెళ్ళి పని గాని వెళ్ళలేదు ఆ అందరు బాగున్నారు
ఏం చేస్తున్నారు మీ దగ్గర పనులన్నీ అయిపోయినాయ అక్క
ఆ పనులు అంటే మా ఊర్లో ఏం పనులు లేక బయట వేరే ఊరికి వెళ్తు న్నాము
తోటలున్ను పత్తులు ఎరడానికి వెళ్తున్నాను
ఎంతక్క తోట ఏరితే మీ దగ్గర కూలి
మూడు వందలు రా
మూడు వందలా మా దగ్గర టూ ఫిఫ్టీ ఇస్తున్నారు
అవునా
కంకి చేను గిట్లా ఇరువబోతే ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నారు
ఇక్కడ మా దగ్గర కంకులు గిట్లా అవి ఏమి ఉండవు ఓన్లీ పత్తి మిర్చి ఇప్పుడు మేల్ ఫీమేల్ అని పెట్టిన్రు కదా ఆ మేల్ ఫీమేల్ లల్లా దుల్పడానికి పోతారు కొంతమంది ఇగ అవి కొంచెం ఇన్నయ్ అంటే ఇన్నంక బెరుకులు ఎరడానికి వెళ్తారు
ఆహా అవి మీ దగ్గర ఎక్కువేస్తారు కదా అక్క పంట
ఆ అవునవును ఇప్పుడు యాసింగ్ మొత్తం అదే వేస్తారు వర్షాకాలం మొత్తం మన సన్నోడ్లు పెడతారు ఇప్పుడు ఎండాకాలం మొత్తం మెల్ ఫీమేల్ పెడతారు అన్నట్టు
ఎండలు ఎట్లున్నాయక్క మీ దగ్గర
ఆ పుష్కలంగా మస్త్ ఎండలు కొడుతున్నాయి అసలు ఇప్పుడే ఇంట్లకెళ్ళి బయటికి వెళ్ళలేకపోతనం ఇగ మే నెల వరకు ఎంత ఇబ్బంది ఉంటదో ఎట్లుంటదో అసలు
గా హైదరాబాద్ గిట్లా మొత్తం వర్షాలు పడుతున్నాయట అసలు నిన్నటి నుంచి
అవునా
ఇగ కాల్ చేేద్దాం అనుకుంటే ఎవ్వరు లేరు ఎవరున్న ఎవరున్నన్నారో అని గ్రూప్ లో చెక్ చేస్తే నీ నేమ్ పడింది నాకు ఆ విజెత వాల్ల యారాలే కదా అనుకొని కాల్ చేస్తాన్న అన్నమాట ఇగ
అవునా
నన్ను చూసే ఉంటవు కావచ్చు ఉప్పరిపల్లి మాది
ఉప్పరిపల్లి నా ఏమో అంత గుర్తు పట్టట్లేదు
నేను ఫంక్షన్ కు వచ్చిన బాబు ఇరవై ఒకటి రోజు
అవునా అంటే అక్కడే కదా ఇరవై ఒకటి జరిగింది
ఆ ఇక్కడే జరిగింది కదా మీరు వచ్చిన్రు కదా ఆ రోజు నేను చెప్పిన నేను గుర్తు గుర్తులేక పోవచ్చు నీకు
ఒకే ఎవరా అని ఆలోచిస్తున్న
ఏం కర్రీ చేసిన్లు అక్క
ఇయ్యాల వంకాయ కూర వండినం రా
వంకాయ కర్రీ చేసిన్రా అదే మొన్న కాల్ చేస్తే ఊరికి వెళ్తున్నాము అది ఇదని చెప్పేసింది అనమాట
ఆహా
ఎవరెవరు వెళ్తున్నారంటే ఇట్లా మా యారాలు ఇట్లా మేము అందరం వెళ్తున్నాము బస్సు లో ఉన్నా కాల్ చేసింది అది
ఆహా చెప్పింది ఇగ కాల్స్ చాలా మంది కాల్స్ చేస్తన్రు ఇగ మనకి ఇబ్బంది అవుతది కదక్క ఎట్లా అక్క మనకి ఇగ ఫంక్షన్ అయిపోయినాకనే మళ్ళా కాల్స్ మాట్లాడుకోవడం వీలవుతుంది అని చెప్ప మరి అదే విషయం చేయమని అన్న ఎవరిదో ఫ్రెండ్ కూడా పెండ్లి ఉంది అట గ్రూప్ లో బాగా సెండ్ చేస్తారు కదా
ఆ పెళ్లి ఉంది ట్వంటీ సిక్స్త్ కు మరి ఏమైతదో అందరు వస్తారో రారో తెలియదు వెళ్దాము అని కొంతమంది అనుకుంటున్నాం ఏమైతదో తెలియదు ఇగా
ఆహా
దగ్గరకే సముద్రమే అక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్ మరి
ఆహా ఇగ అందరు జాబ్స్ చేస్తారు చనా వరకు కష్టం ఇప్పుడు కలవడం అంటే
అవును అసలు గెట్టుగెదర్ ఏద్దాం అనుకుంటేనే అది వర్క్ అట్ కావట్లేదు
ఊ మా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు గెట్టుగెదర్ పెట్టుకున్న రోజు వాట్సాప్ లలా చంపుతారు గాని అందరు జాబ్ చేసెటోళ్ళే ఎవరికి వీలైతది అందరు పెండ్లిలు పిల్లలు ఎవల బిజీ వాళ్ళదేగ
ఒక్కొక్కరు కాదయే మళ్ళ ఇద్దరు ఇద్దరు పిల్లలే మళ్ళ వాళ్ళని చూసుకోవాలయే వాళ్లస్ స్కూలు ఇప్పుడు మళ్ళీ
అవును
ఇబ్బంద అవుతుంది బాగా
ఊ
అదే ఈ పావని అనే అమ్మాయి కూడా ఉంటది కదా
ఆ ఆ
ఆ ఆమె కూడా తెలుస అంజలి పావని అనేటోళు వీళ్ళందరూ కాంట్రాక్ట్ లో అంటే నార్మల్ గా మాట్లాడతారు అంటే విజవాలంటేచ్చుకూచున్
ఆ ఆ
ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళు తెలుసు ఇక నార్మల్ గా నేమ్ గిట్లయితే ఊరికే ముంత కాడ్ ఇదన్ని నేం సెట్ చేస్తదిలే కాకపోతే దీపిలో పాపదున్న నీది ఉండేసరికి ఏ తూసి ఆ యక్కే కావచ్చు ఎట్లయితే అట్లా ఎవరైతేంది కాల్ అయితే చేస్తా ఫస్ట్ నెంబర్ తీసుకోని అని కాల్ చేసినా
ఆ మేము కూడా ఇప్పటిదాకా కాల్స్ చేసు కున్నాం అంటే మీ ఇట్లా ఎవరికి యాప్ ద్వారా ఎవరికి చే అంటే మన ఇది ఇది ఉంది కదా ఇప్పుడు మనకు ఫోన్ ఇయ్యే ఫ్రెండ్ ఉంది కదా
ఆ ఆ
ద్వారా ఎవరికి చేయలే కాకపోతే కాని ఇక్కడ మే మా వరకే చాలా మంది మైనం అన్నట్టు
అవును
ఇక ఆ మాదంల మేమే ఇగ అందరం చేసుకుంటాను అంతే ఇప్పటి దాకా చేసినాము ఇప్పుడే కాసేపు ఇగ మధ్యాహ్నం లంచ్ టైం అయింది అందరం లంచ్ చేసుకున్నాక మళ్ళా మూడు గంటల వరకు చేసుకుందాం అని ఇప్పుడే ఫోన్ కట్ చేసుకున్నాం
ఊ
ఆ ఉన్నాం పది మంది దాకా అందరం ఎప్పటికి టచ్లే ఉంటాం
అయిపోయినయ నీ కాల్స్ అన్ని
అయిపోలేదు రా రెండు రెండు అయిపోయినాయి ఇంకా పద్దెనిమిది దున్నయ్ ఆహా కాలే కాలే నాకు కొన్ని నిన్ననే వచ్చింది టాస్కు
నిన్ననే వచ్చింది అంటే వీళ్ళలకు పావని అనే వాళ్ళకి ఇట్లా తొందరనే వచ్చేసింది చేయంగనే ఎమ్మటి వచ్చేసిందట వాళ్ళకి
వాళ్ళకి తొందరగా వస్తేనే ఫస్ట్ ఏం తెలవక ఆమె ఏం చేసింది ఆ అట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఇట్లా ఏమి ఉండదని సార్ వాట్సాప్ లో పెడితేనే ఉన్నాడు కదా
ఊ ఊ
పెట్టినా తాను వినకుండా ఇక ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ మాకు ముగ్గురు పిల్లలు ఉండుడు కొంచెం డిస్టపెన్ చవుడు కొంచెం వాళ్ళు పడుకున్నకయినా చేస్తలేదు కొంచం హడావిడి హడావిడిగా చేయడం వల్ల ఒక్కొక్కసారి కాల్ రాక జీరో పడడం ఆ అట్లా మస్తు ఇబ్బంది అయి అ చానా వరకు ఆమెది అంత నెగిటివ్నే ఉన్నది
తుందంటే ఇప్పుడు మనకి హండ్రెడ్ రూపీస్ కట్ అని చెప్తున్నారు
అవును
ఆ జీరో వస్తే హండ్రెడ్ రూపీస్ కట్టు మళ్ళీ మనం మాట్లాడిందంతా జీరో పడ్డాక మనతో మాట్లాడటనికి ఎయిట్ రూపీస్ కూడా కట్ అయితాయి అంటున్నారు అనమాట ఊ ఇపుడు నీ నీక్ కాల్ చేస్ ఇవి నను కాల్ చేసిన కాబట్టి నాకు హండ్రెడ్ వస్తాయి నీకు ఎయిట్ రూపీస్ వస్తాయి అనమాట ఇప్పుడు నాకు నా యాప్ లో జీరో అ పడింది అనుకో నీకు కూడా ఎయిట్ రూపీస్ మైనస్ అయితాయి అనమాట
అంతే కదా మరి ఇద్దర మాట్లాడుతేనే కదా వచ్చేది మనీ
అవును
కానీ ఆ మాది చాలా వరకు తెలిసి తెలివక ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అన్నట్టు ఎట్ల అయితేంది నాకు కాల్స్ అయిపోవాలి కాల్స్ అయిపోవాలని హడావిడిమ చేస్తారుకి చాలా వరకు జీరోలు పడి మనీ కూడా తక్కువ పడేసింది అనమాట
మన కూడా పడిని నా
ఆ ఫస్ట్ సారి మాట్లాడిన వాళ్ళకి అందరికి మనీ పడ్డాయి కదా
అవునా
అ
మరి నేను నార్మల్ గా విజ వస్తుాక ఫైవ్ డేస్ టెన్ డేస్ నాకు వచ్చిన గాని ఇక నేను కంప్లీట్ చేయలేదు నాకు హెల్త్ బాగాలేక ఇ కంప్లీట్ చేయలేదు అ అట్లే ఉండిపోయి ఎయిట్ కాల్స మాట్లాడినా నేను నిన్న వేరే అన్నమాట ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి వ ందేగానీ రాధిక నమ్మటమె ఆ మాట్లాడదం అక్క అని అన్నది తర్వాత నేను ఫ్రీ లేన రా అని అంటే ఫోన్ కట్ చేసుకుంది ప్రయణక ఫోన్ మాట్లాడ గమ్రా అని చెప్పేస్తే సరే అక్కని తన అన్నది తన్న నేన వేసినాక మళ్ళ ఏం చేస్త అంటే కాల్ చేసినా కాల్ చేస్తా నేను కాల్ వెళ్తున్నా బస్సు లో ఉన్నా అదిదని తను చెప్పేసింది అక్క నేను ఈవినింగ్ త్రీ కోరుక వస్తా హైదరాబాద్ కి హాస్టల్ కి వచ్చాక ఇ కాల్ చేసి మాట్లాడతా అక్క అని చెప్పేసింది అనమాట
ఆహా
దా మరి నేను వేరే అక్కాయితో మాట్లాడుతా కాటు కలుసు అది ఇద అని చెప్పేసింది అనమాట సరే అక్క తను అన్నది ఇక ఆమె కూడా తనకు నాకు ఆమెకు కూడా పరిచయం లేదు ఓన్లీ గ్రూప్లలో నెంబర్ తీసుకొని తన కాల్ చేసింది ఇక
ఆాా అంటే ఇప్పుడు మీకు ఎవరు లేరా ఇగ మాట్లాడానికి మరి
ఆ ఉన్నారు రాజు ఆటరు అది మా రాజు అనేట ఆయన ఉన్నాడు కదా
ఆ
ఆ ఆయనన్నాడు వేరే వాళ్ళు ఉన్నారులే ని అందరు కా ఇప్పుడు నార్మల్ గా చేన్ దగ్గరికి వెళ్తున్నారుార అనమాట పనులకి వెళ్తున్నారు
ఆహ
మాట్లాడ విద్యంతోనే ఒక ఫైవ్ టైమ్స్ ఇట్లా మాట్లాడితే అయిపోతుది కదా అన్నట్టు మళ సెకం లో వచ్చింద న మల ప్రూపయలో
ఎవరికి
మళ్ళీ ఫస్ట్ కంప్లీట్ అైనన వా డబ్బు పడాలి ఒక మళ్ళీ సెకండ్ వచ్చిందట్
అట్లా రాదు కదా ఇప్పుడు రేపటి వరకు అన్నిీ కంప్లీట్ అయిపోతాయి కదా డబ్బులు అంటే ఇంకా అకౌంట్లకి యాడ్ కాలే మనకి యాప్ లో చూపిస్తాను అంతే
ఆహా అట్ నేను అర్థా అంటండి డబ్బుల విషయం కాదు ఇ నార్మల్ గా మనం ఫస్ట్ ట్వంటీ టాస్క్ వచ్చినాయి కదా మనకి ఈ ట్వంటీ టాస్కులు కంప్లీట్ అయినాక ఇప్పుడు నార్మల్ గా మనం టెన్ డేస్ కంప్ట్ అయ మళ్ళ కొ టాస్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతున్నా అనమాట
ఆ రైటే మీరు అనేది కాగాని ఇప్పుడు మనకు ఇది ఇంకా యాప్ అయిపోలేదు అన్నట్టు చేసే వర్క్ ఉన్నది ఇంకా ఈ వర్కు రేపటిలో కంప్లీట్ చేసిన తర్వాత మనీ మొత్తం మన అకౌంట్లకు పేరు అయినాక మళ్ళీ టాస్క్ వసది అన్నట్టు అప్పటి వరక్ కు ఇగా మధ్యల టాస్క్ అయిపోయిన వాళ్ళకు ఇట్లా వచ్చుడు అన్నట్టు ఉండదు. అన్నట్టు ఇప్ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే మళ్ళీ టాస్క్ వసది.
ఇప్పుడు ఈ టాస్క్ వసదనో మళ్ళీ కొత్తగ్ వసదనో తెలియద్ అనమాట ఇప్పుడు ఏందంటే అప్పుడు మేము జేసినప్ ప్పుడు నేన్ జేచినప్పుడు నార్మల్గా కథ రూపంలో వసుంది గదా.
ఆ చేశనా నేన్ గూడా ఫస్టు.
సో అద్ నువ్వు అట్లా చేశనవ్ అద్ మీగ్ దేలియదు అప్పుడు ఫస్ట్ లో యాపు దానిక్ సంటే ముందు పిచ్చర్స్ వచ్చినాయ్ అన్ మాటా.
అవునా అయితే అద్ జేయలే మేము ఉహ్
డిద్దదకొ ఓ బొమ్మలు వసే మనం ఒక తాజమహల్ ఉంటది కదా ఇప్పుడు ఆ తాజమహల్ గానప్ పడతది. ఆ తజ్మహల్ ఏ కలర్లు ఉంది, దానికి ఎన్ని గోపురాలు ఉన్నాయ్, ఎన్ని దర్వాజులు ఉన్నాయ్ ఓన్లీ మనవబ్ బొమ్మలలా మనక్ ఏం కనపడుతున్నాయ్ కళ్లతో మనం ఏం జ్యూస్తానమో ఓలా అదే పిచ్చర్సు టెన్ ఆన్సర్స్, టెన్ క్వశ్చన్స్ కు టెన్ ఆన్సర్స్ ఇయాల్నానమాట అక్కడ
అవునా
చూసియాల్ మన్ మాట అప్పుడు అట్లా ఒక బొమ్మకు వంద రూపాయలు ఉండేవి. ఇప్పుడ్ నువ్ ఎన్ని బొమ్మాలైనా చెప్ పోను రొండోదల్ బొమ్మలైనా పెట్టుకో నువ్ మూడోదలే ఎప్పుపో నువ్వు పొద్దునదాకా పొద్దుగాలా తొమ్మిది గంట్లక్ స్టార్ జేస్ నువంటే నైట్ నువ్వు పది పదకొండు గంట్ల దాంకా నువ్వు ఏ టైం దాకనైనా చూసోర్చు చూపొచ్చు అనమాట
అవునా
ఆ అట్లా వచ్చింద్ అన్నమాట్ అట్లా గూడా జేశన్నామ్ మేము
ఆహా మేము ఆ టాస్క్ జేయలేగాన్ నీ దీనికంటే ముందు వచ్చింది చూడండి ఒక టాస్కు మన పోడ్ పొడుపు కథలాగా ఆ అగో ఆ టాస్క్ జేష్ ను అప్పుడు రెండు వేలు వచ్చినాయ్ చేసినప్పుడు
యా ఆ
హుమ్ ఇవి ఇద్ జేయలే మేమ్ బొమ్మల టాస్క్ జేయలే.
ఆ చెప్ నేన్ చెప్పిన విజుగి చెప్తే ఆ మత్ చేసేసరికి ఆ టాస్క్ కంప్లీట్ ఐపేయింద్ అయిపోయింద్ అనమాట్ త ఫస్ట్ తనకే ఎప్పినా నేన్ నేన్ జెశనాకనే తనక్ జేప్పిన్ అనమాట
ఆహా ఇగా తనగ్ తెల్చిన్నాక ఇగా మాకు ఒక్కొక్కరికి చెప్తాంటే ఇగా మేం జేస్తాను ఉన్నట్టు. ఉహ్మ్ మరి ఉందటనా అండి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఏమనా
ఇప్పుడు మనం మాట్లాడింది మళ్ళీ కంటిన్యూ కాదనమాటా ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడినోళ్ళం ఉంటాగ్ తదా
ఆ
వేరేద్ వసాద్ అనమాట ఇదే టాక్ రాదనమాట మళ్ళీ
ఆ వేరేది వస్తది గాని ఇప్పుడు సార్ ఏమంటానంటే ఇది అయిపోయిన్ తర్వాత సా అందరికి ఒకటే సార్ కంప్లీట్ అయిపోయినాకనే మళ్ళీ వేరే టాస్క్ వస్ స్థాదట గదా ఆ అప్పటి వరకు టాస్క్ ఏం నట్లు